చెప్పండి
మీక్కడ వెదిరేట్లుందండి
మా కడ బాగా కొంచెం హిటగా ఉంది అని ఆల్ ఒకే
ఇ క్కడ కూడా అంతేండి చాలా హీట్ ఉంది సమ్మర్ సీజన్ కదా ఇట్లనే హీట్ ఉంటది అసలు బైట్కి ఏలే టట్టే లేదు
అవునండి
మ్.. అసలు బయటికి వెళ్ళలాంటే భయం అయ్తంది ఇ సాయంత్రం అయితాంది బయటికి ఇగ
ఊ.. మ్
ఈ సమ్మర్ లో ఏ అన్నం తినకూడదు ఒంటికి పట్టట్లేదు కదా ఫ్రూట్స్ అ జ్యూసెసే తాగాలి
ఈ పట్టపైనా ట్రై తినాల్సిందే చేయాల్సిందే
అమ్మ్.... మ్.. పిచ్చి లేస్తుంది అండి ఇంట్లో ఉన్న వేడే బయట ఉన్న వేడే వెళ్ళిన వేడే
ఇ బయటికి వెళ్ళి ఏమైనా చేద్దాం ఎట్లాయినా ట్రిప్ ఏద్దాం అన్న ఏం చేద్దాం అన్నా వెదర్ కండిషన్ ఏమన యాక్సెబుల్ చెప్పేది
మ్మ్.. అవునండి ఏ ఇప్పుడు ట్రిప్ అంటే కుదరదు డిసెంబర్ జనవరిలోనే ట్రిప్స్ కి ప్లాన్ వేసుకోవాలి
ఎస్
మ్మ్.. మీక్కడ ఎట్లుందండి వేఅతేర్ ఎన్ని డిగ్రీస్ ఉంది
ఫోర్టిఫైవ్ డిగ్రీస్
ఊ హమ్ మా కాడా కూడా ఇంకా అంతే అన్నట్టుంది
మ్........
ఏమోనండి షాప్ కి పోదామన్నా ఎటు పోదామన్న పిచిలేస్తుంది ఎండీకి ఆస్ పెట్టి పిచ్చిలే
మ్...
హ్.... ఏ జ్యూసేసే ఇలాంటి లెమన్ వాటరు కూల్ వాటరు అవిధా వాళ్ళ ఇప్పట్లే ఇగ ఈ సమ్బర్ పోయే వరకు మళ్ళీ ఎక్కువ కూల్ తాగితే సబ్దులేస్తది ఊహూ స్ అబ్బో ఫోన్ కూడా వేడేక్కేంది
హా.. ఫోన్ ఇట్లా ఆల్మోస్ట్ అన్ని వేడియెకుతున్నాయి
చెంప పడి దాకినా కూడా వేడి మ్ మరీ గోరం ఏండా
అసలు ఈ తెలంగాణ ఉన్న ఎండలో తీవ్రంగా ఉన్నాయి ఆ ఈన్పడ్తునండి
ఆ ఇప్పుడు వినబడుతుంది అండి
ఓకే
ఏమో అంటున్నారంండి తెలంగా న ఏదోఅని
ఆ తెలంగాణలో ఉష్ణోగ్రత ఫార్టీ డిగ్రీ చూపిస్తుంది
ఉష్ణోగ్రత ఫార్టీ సిక్స్ ఫార్టీ డిగ్రీస్ మళ్ళీ ఇంకా రాబోయే రోజుల్లో ఫార్టీ సిక్స్ ఇకా సిక్స్ డిగ్రీస్ అది పెరగబోతుందని కొంచెం డిపార్ట్మెంట్ హెచ్చరిస్తుంది అప్డేట్ సిగా
మ్
ఇగ మనకేం ఓకే వరంగల్ అంటే ఓకే గాని ఖమ్మం అయితే ఇంకా సిక్స్టీ సిక్స్
వామ్మో ఇంకా అది సిటీ కదండి మెయిన్ సిటీ కాబట్టి అట్లా చూపిస్తాారు మన కొంచెం పల్లెటోళ్ళు ఉండేటోళ్లకి చెట్లు ఉంటాయి కాబట్టి కొంచెం తక్కువ చూపిస్తాయి
అవును ఈ వేడిగాలు ఇప్పుడు స్టార్ట్ అయితే ఆ వేడిగాలకి మనం ఎక్కువ శాతం వాటర్ తీసుకుంటే కూడా బెటర్ వాటర్ తీసుకోవాలి ప్రాపర్ ఫుడ్ ఎండకాలం తినాలని ఉండకపోయినా మనం ప్రపర్ రైస్ తీసుకుందాం ఓకే మన బాడీ మన కంట్రోల్ చేసేది ఉంటాయిఏ తినకుండా ఉంటే వేడిగాలి
అవునండి ఏం తినకుండా ఉన్నా ప్రాబ్లమే తిన్నా ప్రాబ్లం ఎండకి
ఇంక వేడిగాలు నుంచి మనం తక్షణం పొందాలంటానికి కూడా పుష్కలంగా నీళ్ళే తాగాలి ఎక్కువ శాతం ఎండలో తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం బెటర్ ఎప్పుడైతే
అవునండి వాటర్ ఎక్కువ తాగలేదు రోజుకి సిక్స్ లీటర్స్ ఎయిట్ లీటర్స్ తాగాల వాటర్ కానీ మనం తాగం అట్లా
అవునవును
తాగితేనే మంచిది వాటర్ తాగితేనే
మ్ ఎస్
మ్
సో దేశవ్యాప్తము ఎండలు అనేది ఘోరంగా మండిపోతానే మిరుపక్కయ్ ఇట్లా మబ్బా ముట్టుకుంటే మండుతాదొ
మ్ అవునండి ఇంకా ఏంటో పనిపోయేటోళ్ళు ఎట్లన మనమే ఎట్లా అంటే ఇట్లునేట్
ఇంకేందంటే కొంచెం త్రీ ఇప్పుడు మన త్రీ పర్సెంట్ ఉండే ఇం ఇంకా త్రీ పర్సెంట్ మ టోటల్ సిక్స్ డిగ్రీస్ అనేది పెరిగబొతు ఇగ రాబోయే రోజుల్లో అయితే
ఉ
ఈ ఇంకా రాబోయ రోజులయితేగా మనం చెప్పుకోలేం
మా వెయ్యి రోజులు అంటే నెక్స్ట్ డేస
నెక్ డేస్ ఇప్పుడే కాం రేపటి కి ఎల్లుండి ఈ వ వెదర్ అనేది ఖచ్చితంగా చేంజ్ అవుతుంది అని
ఉ అ ఎర్లీ మార్నింగ్ ఎండ
ఎన్స్
స పనికి పోయటోళ్లు అయితే ఎండకి ఎట్లా ఉంటాల్లో ఏమో మళ్ళా ఒన్ కి వస్తరు వాళ్ళు పొద్దగాల్నే పోతరు కా మల్ల వన్ కాంగానే చాలా ఎండొస్తది
అ ఆఫకోర్స్ కని మార్నింగ్ ఎర్లీ మార్నింగే ఎండ స్టార్ట్ అవుతుంది సెవెన్ తనే స్టార్ట్ అవుతుంది
ఆ
అది కష్టం మార్నింగే స్టార్ట్ అవ్వడం వల్ల ఎండ కుట్టడం వల్ల
ఉ అవునండి అయి లైక్ మళ్ళీ వచ్చిట్టుకి వడ దేబ్బ కూడా తాకుతది కొంత మందికి ఎండర్ ఇవన్ చెప్పండి, ఎప్. హ్మ్మ్, షాపింగ్ వెళ్తాకు . మీరు ఇప్ప ఇప్పట్లో వెళ్ల వెళ్లారా?
అసలు వెళ్లాలని ఉంది కాని, ఎండకి వెళ్లాలని లేక ఆగిపోయిన.
హ్మ్మ్, ఇక్కడ ఎగ్జిబిషన్స్ ఏమనా స్టార్ట్ అనాయా అండి?
చెప్పరాండి? ఎగ్జిబిషన్ అన్నీ. ఓహో, ఒక్క అప్. ప్రాంతాలాల్ చూస్తా, ఒక ఎగ్జిబిషన్ కడ ఏమైందంటే? కొంచెం వే వేడిగాలి అంటే. అంటే, సొం తమ. వెదర్ కండిషన్ చేంజ అయ్యే వర్షాలు పడేటటుఉండి గాలోచ్చి ఒక. తాడు ఓష్‌పోయ్, ఒక అట్లా. ఒక ఇన్సిడెంట్ జరిగింది.
ఇక్కడ అన్ని. ఆ ఎక్కడ అం. ఉమ్మ్ హ్మ్మ్, జాగ్రత్త గా ఉండాలి.
ఆ ఏట్లెల్లాలనా?
హ్మ్మ్. హు. ఫ్రూట్స్ తినాలి ఇగ. అన్నం తినకపోతే ఫ్రూట్స్ ఊ హహా. ఏనా వాస బియ్యం. రోజూ అంటే ఇంత.
ఎస్, ఎస్.
హ్మ్మ్. ఫోన్ మరి అసలు. వమో కొజపట్లో బయట పెట్టిన. వాళ్లు చాలా వేడెక్కుతాది, ఫ్రిడ్జ్‌లో పెట్టాలి బన్ జేసి. ఫ్రిడ్జ్‌లో పెడితే తప్ప, ఇది కూల్ కాదు?
అయినా ఇగా మనం ఏం జేయాలంటే? వెదర్ కండిషన్ప్పుడు, ఊగే చాలా చేంజ్ అవుతుంటాయి కదా? మనల్ని. లైఫ్ స్టైల్ ఏ అంటే, అది ఎప్పుడో ఒకసారి చేంజ్ అయితే, ఇగ దానికి కొని మటాద్ అలవాటు పడే వెళ్లిపోవాల్సిందే.
ఈ ప్రతిరోజ, ఈ వాత్. దా మనం చేంజ్ అవుతూనే ఉంటది.
ఉమ్.
కొన్ని రోజులు వేడిగా ఉండే, కొన్ని రోజులు చల్లగా ఉండే, కొన్ని రోజులు మీడియం లో ఉండే. ఉంటది. ఇగ అసలు ఇళ్ల ఇద్దరిని మనం అంచన మనం వేయలేం. శాస్త్రవేత్తలే, ఏయలేకపోతున్నారు వెదర్ కండిషన్‌ని.
ఉమ్.
ఇగ చెట్ల గురించి చెప్పాలంటే, కొన్ని చోట్ల చెట్లు ఉండని. కొన్ని చెట్ల, చెట్లను డిస్ట్రాయ్ చేస్తున్నారు. ఇగ జూడు, చెట్లు కనపడని రోజులే వచ్చేస్తాయి నాక్ తెలిసి. మాక్సిమం అయితే.
ఉమ్మ్.
ఆ చెట్ల వల్ల మనకు, కర్ మనకొచ్చే గాలిని మన మంచి ప్యూర్ గాలి వస్తాది. చెట్ల నుంచి కానీ ఇప్పుడు పొల్యూటెడ్ అయిన గాలి పీల్చుకోవాల్సిందే. ఎది ఏమో వస్తే, హెల్త్ డిసీజెస్ అని. దానివల్ల మనం, దానివల్ల మనం గూడ మంచిది కాదు.
ఉమ్మ్. ఈ చెట్లు, మ్మ్. అది ఏం లేదు, వేళక్ బయటికి వెళ్లట్లేదు. చెట్టు నీడనే ఉండాలి చెట్టు. ఇగ పోవాలి ఇప్పుడు, బోర్ కొడతాంది మళ్ల. మ్మ్, చెట్టు కింద పోయి కాసేపట్ల పడుకోవాలి. స్పెండ్ చేయాలి.
ఉమ్.
మ్మ్ మ్ ఇంత కూలర్ వేసుకున్నా, ఏ ఫ్యాన్ వేసుకున్నా, ఎండ ఎండనే తలుస్తాది. అసలు ఏమన్నా బడ్జెట్ లో అయిందా అబ్బా ఈ రోడ్ మెయిన్ రోడ్కి ఇల్లు దగ్గరు ఉన్నదంటే ఏం లే మస్తు ఎండ కొడుతది ఈగా మెయిన్ రోడ్ ఆగడ అంతే ఇళ్ళ కు వస్తారు ఊకె ఎండ కొడతాది ఉండే ఎండా కన్నా ఆగడు వస్తూ ఈ వడగాళ్ళ కైతే బయటకి వెళ్ళటడాానికి అసలు వీలే ఉండట్లా బయటికి వెళతే ఎండ తాకుతది
అవును
ఊ హు బయటికి పోయిన మనుషులు మళ్ళీ కూడా దేబ్బ దాగి మళ్ళీ వచ్చిన్నప్పుడు మంచిగా కోకోనట్ వాటర్ అయినా లేమన్ వాటర్ అయినా తాగాలి లేకపోతే అసలు ఎండకు పోయిన మనుషులు ఉండేటట్లు లేరు అసలు
ఉహు అ అవును అవును నిజమే ఇట్స్ స్టూవర్స్
హు లేమన్ వాటర్ తాగాలి చాలా హెల్త్ కి మంచిగా ఎండకి
ఇప్పుడ లెమన్ వాటర్ తాగడానికి లెమన్స్ అనే మనకి ప్రొవైడ్ కావాలి కదా
ప్రొవైడ్ అంటే కొనుకొచ్చు కోవాలండి
అదే చేస్తున్నాం అండి అవి కూడా కల్తీ తోనే వసు స్టార్టింగ్ టైమే
ఆ ఏమో అండి ఇయాల రేపు జ్యూసే మంచిది జ్యూసే తాగాల లేమన వాటర్ మంచిది